హలో హలో
హలో
ఆ మీకు ఇప్పుడున్న ప్రస్తుతం ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్లైమేట్ గురించి తెలుసానికి
ఆ తెలుసు రోజు చూస్తాన్నా కదా
ఆ మరి ఎలా అనిపిస్తాది నీగి ఈ ఈ క్లైమేట్ అంతా ఈ వెదర్
చాన ఎక్కువ ఎండలు ఉన్నాయి అసలు బయటికి ఎక్కడ పోలేము ఏం పని చేయలేము
ఊ అది కూడ ఒక కారణమే ఎన్ ఎండ ఎక్కువ కావడంతో డిహైడ్రేట్ అయిపోయి ఆ ఇలా నీళ్లు తక్కువ తాగింటే కళ్ళు తిరగడం ఇలా జరుగు త చనా మంది ఇబ్బంది ఇబ్బందులు పే ఫేస్ అయి తాండరు
ఊ అందుకనే బయట ఎండలకి ఎక్కువ పోకూడదు అసలు ఇప్పుడు అందుకనే కదా స సమర్ హాలిడేస్ అవన్నీ ఇస్తారు ఇంట్లో ఉండల్లా ఎండకి తిరుకూడదు అని
అది కూడా నిజమే మరి ఆ ఇంకా డిగ్రీ కాలేజీ కూడా వాళ్ళకి కూడా సెలవలు ఇస్తే బాగుండు కదా కానీ వాళ్ళకి ఇయ్యారు ఎందుకో తెలియదు అది
ఆ అవి అంటే గవర్నమెంట్ కాదు కాబట్టి ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళు పెద్ద ఆ ఉంటారు కదా వాళ్ళకి ఆ అంటే తట్టుకుంటారు కదా ఎండకిగనా అందుకని ఇవ్వరు చిన్న పిల్లలకైతే కుదరదు అని చెప్పి పిల్లోళ్ళకి హాలిడేస్ ఇస్తారు
ఊ అది కూడా మంచి పనే చిన్న పిల్లలు తట్టుకో ఎన్న చానా ఎండకి తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు కాదు కాబట్టి ఆ వాళ్ళకి కావాల్సిందే హాలిడేస్ కానీ ఆ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటే ఓ దగ్గర ఇంట్లో ఉండరు ఆ క్రికెట్ ఆడుకు పోవడం ఇట్లా బయట ఆడుకుండేకి ఎల్లిపోతారు ఎండలోనే
అయినా ఇంకా ఎండాకాలం అంటే ఎండ ఒకటే కాదు కదా మంచిగా అన్ని మంచి మంచి కాయలు పండ్లు అన్ని వస్తాయి తినుకుంటా మామిడికాల సీజన్ వస్తుంది
ఆ మామిడికాయలు సీజన్ అంటే గుర్తొచ్చింది మాకి మామిడి చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆ అవి మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఇట్లా సమ్మర్ హాలిడేస్ లో మేము ఫుల్ గా తింటాం అన్నమాట మా కజిన్స్ అంతా కలిపి
ఊ కానీ గుళ్ళలు వస్తాయి వేడి చేస్తుంది అంటారు కదా అవన్నీ తింటే మరి మీకేం అనిపిదా అట్లా
అవి తింటే వేడి చేస్తుంది కానీ ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండ్లు కాబట్టి ఇంకా దానిని నెగ్లెట్ చేయలేం కదా
ఉహుహు అందుకని బా తినేస్తారా
వస్తే వస్తాయి అవన్నీ అ అంతా మనకి సంబంధం లేదనమాట దాన్ని అన్ని ఓవర్కమ్ చేసుకుంటే తినాలి తినడమే
ఈసారి బా తిన్నార మరి బా పెట్
ఆ ఈసారి చానా బా తిన్నం మాకి ఈ సంచులు సంచులు ఉంటాయన్నమాట ఇంట్లో పోసింటారు అనమాట మంచి కాయలన్నీ అవి దాని మీద మా ఆ చేస్తాం అవి కొన్ని పచ్చి మామిడికాయలు పచ్చిగా ఉన్నట్టే పుల్లకాయలు ఉంటాయన్నమాట అవి ముందు అనే రాగా ఉన్నట్టు రి రాకాయలే పెరగచ్చుకొని ఆ అవి కట్ చేసేసి పీసెస్ పీసెస్ మేము ఊరగాయ పెడతాం అన్నమాట
ఎన్ని రోజులు ఉంటుంది అది మ మీకి
ఉంటాది అంటే ఆ మాకు ఒక సంవత్సరం పాటు వస్తది మాకి ఆ ఉరాగయా ఒకసారి వేసుకుంటే మళ్ళా వచ్చే సంవత్సరం దాక మల్లో వచ్చే మాడుకాయలు సీజన్ దాకా ఉంటుందినమాట
ఊ అంటే మీరు అమ్ముతారా దాన్ని
మేము అమ్మము అమ్మము కానీ ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తింటాం అనమాట మా అవ వాళ్ళకి పంపించడము మా మామళ్ళకి పంపించడము మా పెద్దమ్మకి పంపించడం అలా వాళ్ళ కొంచెం వాళ్ళక్కొంచెం అలా వేసి ఇస్తామనమాట ఫ్యామిలీ మొత్తం పంచుకుంటాం
హుమ్మ్ అది అదేం చెడిపోదా వన్ ఇయర్ అట్లా వెట్టినప్పుడు
ఆహా అద్ చెడిపోద్ దాంట్లో నూనె ఏస్తారనమాట ఆ దానిన్ కాబట్టి అది ఏ చెడప్
ఇంకా ఏమేమి ఏసరు దాంట్లోకి
నూనే ఏస్తారు ఉక్ ఆ ఇంకా దాంట్లిక్ మసాలా ఏసారు అంతాం మసాలా అంటే కారము ఆ ఇంకా ఎటువంటివో డైనమాట నాక్ తెలీదవి దాని గురించి తెలిదంతగా కానీ మంచిగా గా కారంగా ఆ ఘాటుగా ఉన్నట్లు చేస్తాం అన్నమాట.
హుమ్మ్ కానీ ఊరగాయల్లో టమోటానే బావుంటుంది. వామ్ చీ మామిడికాయ్ కంటే
అది గూడా నిజమే ఎందుకంటే ఇవి మాడికాయలు ఎక్కువ పుల్లగా ఉంటాయ్ అనమాన్ అంటే తిండానికి కొంచెం ఆ ఇబ్బందిగుంటుంది. పులిపు ఇష్టం లేనోళ్ళు తినే తినే కష్టంగా భావ్ భవిస్తావుంటారు. అదే మాడి కే ఇది టమాటా అయితే పుల్లగా ఎంతా కొంచెం పుల్లగానే ఉంటుంది బావుంటది.
హుమ్మ్ హుహ్
మరి ఇప్పుడున్న ఎండలు మీరు చూస్తాంటే మీరు ఆ గవర్నమెంట్ కేదన్నా ఓక్ కట్ టూ పాయింట్స్ చెప్పాలనుకుంటే ఏం జేప్తారు.
ఆ ప్రతి ఒక్కరికి పని బయట పెళ్ళి పని చేేసే వాళ్ళకందరికి ఒక టూ మంత్స్ఓ అట్లా సెలవులు ఇచ్చేస్తే మంచిది. ఇంగా అది లేదు అంటే వాళ్ళక్ కనీసం ఏమైనా డిహైడ్రేట్ కాకుండా ఉంన్ డడానికి అట్లా మంచా అవి చలివేంద్రాలు అవి ఇవి అంటారు కదా అవి కొంచెం ఎక్కువ పెడ్తే బావుంటుంది బా మెయింటైన్ నెన్స్ చేస్తే ఇంగా బవుంటుంది. ఉమ్ కానీ అవి అంత క్లి దీనళ్ళగాని ఎందుకు మెయింటైన్ జేస్తారు. ఇగా యప్పుడు అంట్లా అంటా ఉంటాయ్. ఇంకా కొంతమంది వాళ్ తో ఓన్గానే కో కొంచెం అన్ని పెడతా ఉంటారు.
అవునవును అంటే ఇప్పుడు మా మేముగూడ్ అలా చలివేంద్రాలంటే గుర్తొచ్చింది మేము గూడా ఒకసారి ఏమో పె టిచ్చిన్ట్ అనమాట. మా ఊరికే మెయిన్ రోడ్ లో ఉంటుందనమాట అంటే మా ఊర్ ఎంట్రన్స్ లో ఆ అక్కడ పెట్టించిన్నాం అన్నమాట ఆ అక్కడ మజ్జిగ ఒకటేగా పెట్టినం మజ్జిగ మసాలా మజ్జిగాని అవి ఏవ్ ఒకటే పెట్టాం అక్కడా
ఉహూహ్ డబ్బులు దిస్కున్నారా లేకపోతే ఊరికే అట్లా ఇచ్చినారా ఫ్రీగా. డబ్బులు ఎందుకు దిసుకుంటాము. ఈ అది ఉండన్లే అది వ్యాపారం ల్యాండో. ఊహ్మ్
మీరెప్పుడైనా జేశారా అలా
ఏండి
ఆహా ఇంకా మీక్ ఏ ఇంకా ఏ ఏ వసతులు కల్పిస్తే ప్రజ ప్రజలకి కొంచెం ఎండకాలంలో మేలనిపిసది.
ఉమ్మ్ ఇంకేముంటాయి అంతే ఇంకా కా ఇంక ఎట్లు కరెంట్ బిల్లన్ని వాసిపో తాయి ఖచ్చితంగా దానివల్ల గవర్నమెంట్ కి సాన ఉపయోగమే అది కొంచెం తగ్గించుకోవచ్చు ఎండాకాలంలో
ఉమ్మ్ గవర్నమెంట్ ఎక్కువ కరెంట్ వాడు
మెయిన్‌గా అదే మి ఐస్ క్రీమ్స్ బ్యాన్ చేయలా ఎండకాలం ఉన్ అది ఊ ఊర్లోకి తీసుకొచ్చే వాళ్ళంతా అవన్నీ కల్తీ ఐస్ క్రీమ్స్
ఆఆ
అవి తినే సగం పిల్లలకంతా రోగాలు వస్తాయి
ఉమ్మ్ ఇంకా అవేమి ఐస్ క్రీమ్స్ అంటే గుర్తొచ్చింది మీరు ఐస్ క్రీమ్ తిన్నారా
తింటా బా తింటా
ఆఆ మరి ఈ ఐస్ క్రీమ్స్‌లో ఏమి ఏ ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం
ఉమ్మ్ చాక్లేెట్ బ్లాక్ కరెంట్ అవి బా తింటాం ఇంతకు ముందు ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అవి వస్తాండే పెప్సీ ఐస్ లని ఆ సేమి ఐస్ లని ఇప్పుడు అవి అసలు రావట్లేదు
ఆ ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే అవి కొనే వాళ్ళు తక్కువ అయిపోయినారు అందరుూ ఇంకా ఉ ర్లలోనే కోన్ ఐస్ క్రీమ్ అలా పార్లల్ ఐస్ ఐస్ క్రీమ్ పార్లర్లు పెట్టినారు మిని పార్లర్లు అవి పెట్టడంతో ఇంకా అవి కూడా నిషేధించేసినారేమో
అవును కానీ అవి రేట్ ఎక్కువ ఉంటయ్ అంతే కానీ తినడానికి ఏమి బాండవు టేస్ట్ ఉండవు ఏం ఉండవు అప్పుడు వస్తాండేవే క్వాలిటీ అప్పుడు బాగుంటాండే టేస్ట్ బాగుంటండే ఇప్పుడు క్వాలిటీని ఉండదు టేస్ట్ ఉండదు కానీ డబ్బులు మాత్రం ఎక్కువ ఉంటుది
అవును అది కూడా నిజమే నువ్వు ఎప్ ఆ ఇంత ఎండలో ఎప్పుడన్నా ఆ పనికి వెళ్ళడం అలా అమ్మ వాళ్ళకి ఆ అన్నం తీసుకొని పోవడం అలా చేసావా ఎప్పుడన్నా ఇంటి దగ్గర
ఇంటి దగ్గర అయితే లేదు అసలు నేను బా ఎండలో బయటికే పో లేదు ఇంకా ఎప్పుడన్నా వాళ్ళకి చేన్లో ఉన్నప్పుడు అన్నాం కానీ ఇయాలంటే మా మామనే వచ్చి తీసుకొని పోతంటాడు అన్నమాట ఉమ్మ్ మేమైతే బయటి కే పోను అసలు ఎండంటే బయటికి అస్సలు ఇంట్లో నుంచి కదలం
ఉమ్మ్ అది కుడ్న మంచిపనే అది ఎందుకంటే మనం ఆ ఇట్లా బయటికి ఎళ్ళినప్పుడు డిహైడ్రేట్ అయడం ఇట్లా కళ్లు తిరగడం ఇలా అయిపోతుంటది అనమాట
ఉమ్మ్ పని కూడా ఇంకా మా ఊర్లో చాలా మంది పనులు కూడా పొద్దున్నే ఆరుకు పోయి పదకొండు గంటలకు వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం ఏ మైన నాలుగు పైన అట్లా చేస్తారు మధ్యాహ్నం అంతా అట్లా పని చేయరు ఎండలో ఉన్నప్పుడైతే
ఉమ్మ్ నేను కూడా అంతే ఆ ఎండకు పోవాలంటే భయపడతా భయమేస్తాది ఎం ఎందుకంటే నల్లగాయిపోతానేమో అని ఆ ఆ ఎండ ఎంతగా కాస్తా ఉంటుందో అసలు ఆ ఎండ లో పోయివస్తే చాలు నల్లగైపోతాం. అందుకనే మేము సన్ స్క్రీన్ పెట్టుకోవడం ఆ సన్ స్క్రీన్ సన్ స్క్రీనే అయిపోతాంది ఎండకి పోతే దార్లో చెమట పడుతుంది. ఆ సన్ స్క్రీన్ అంతా మళ్ళా వెళ్ళిపోవడము మళ్ళా పూసుకోవడము.
కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ కొన్ని డూప్లికేట్ ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేస్తే స్కిన్ అంతా పోతుందన్నమాట అవి కూడా జాగ్రత్తగా చూసుకొని బ్రాండెడ్ మాత్రమే వాడాల.
ఆ బ్రాండెడ్ అనే కాదు, డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్ చెప్పిన చెప్పిన సన్ స్క్రీన్ అవి మాత్రమే మాత్రమే వాడుతాను అన్నమాట.
అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి.
అవి చానా ఎక్కువ రేట్ అవి
మ్ ప్రొటెక్ట్ చేస్తాయి కదా అందుకోసం.
కానీ అవి పూసుకున్నప్పుడు ముఖము అట్లా చర్మం అంతా జిడ్డు, జిడ్డుగా ఉంటాది.
అంటే అది ఒక లేయర్ అట్లా క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఆ రేస్ అనేవి మన స్కిన్ ని రీచ్ కాకుండా. ఉండానికి మ్ సరే మరి అయితే బాయ్.